లొ లో
ఆ
ఏం చేస్తు నవు తిన్నావ అన్నం
ఆ తిచ్చ
ఇంకో జలుబు చే తగ్గలే ఇంకా
తగ్గలే
టాబ్లెటెసుకోపోయినవ్
ముక్కు పట్టుకుంటుందే
వొదలు పెట్టమను
కింద పండుకునేసరికీ అడట్లే
కిందెందు పడుకున్న నీకు ఉందిగా బెడ్
మేం బెడ్డు మీద పండుకొమ్మ
ఉమ్
ఎప్పుడే ఎప్పుడేనా పండుకొ
ఆడ వేడినీళ్లు దొరికతే వేర్నీల్విర్ బట్టి పోతుతే దబ్న
మార్నింగ్ తాగాలి
ఆగితద ఆదుగానీ ఆ గిన్నెలు ఉండోదా ఆ పట్టడానికి
ఆ
షట్ చెట్ నాకు సైనస్ ఉంది కదా హెడ్డేకోస్తే వేన్ల్ల జెండమామ్ వేస్కొనే ఆగ్రరు బడుతుది బా తక్కుతుది
ఆహా
నాకిడ గిన్నెలు ఉన్నయి అనీ నీకు లేవు కదా
ఇగ
క్షమించుము తెలీదు
హ
వచ్చపోయా
ఇంకదులే
టాబ్లెట్లు మీకు బానే దొకుతయి ఒకటి మంచి పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఏదో తెచ్చుకని వసుకోరాదు
నాన్ తక్కువ అయింది కాని మళ్ళీ
ఏం తి ఇంకా తిను గబ్బలు తిను చక్కెర పోయి తింత చ క్కెర కవ్వల్ దను బెల్లం దిన డబ్బున్ తక్కువ అయితది
ఉమ్
ఉమ్
ఏ తినాలనిపిస్త అయి తినాలి మళ్ళా పుడతామ ఏంటి
వా డైలాగు ఉమ్
రాసుకున్న ఇప్పడి వరకు
అయిపోయిందరాయడం
ఏ అమ్మాయి ఇం ఇంకా ఉందే తల్లి చైనీప్లేస్ంది ఇన్ని రోజులు రాయక రాయక ఈ రోజు రాస్తుంటే చైయి నోస్తుంది
ఉహు
అందుకే టూ ఏమ మొత్తం ఎయిట్ కాపీస్ అయితే టూ కాపీస్ రాసినా
ఉమ్
ఇంకా సిక్స్ ఉన్నయి
రాదులే వాళ్ళు నిమ్మలంగా ఇప్పటి నుంచే నిమ్మలంగా రాసుకోండి అన్నరు గని ఇప్పుడే కావాలి అర్జెంట్ క పెట్టాలి అని ఏమనలేగా అప్పట్లోపు కంప్లీట్ చేయచ్చలే రాయచ్చులే
ఆ
హ్మ్ ప్రాబ్లమ్ ఏమ్ముంద్
ఉమ్ చానా టూ త్రీ మంత్స్ అయ్తుంది కదా రా ఇంకా రాలేదు ఎగ్జామ్ డేట్స్
ఇంకెప్పుడోస్తాయ్ అమ్మా
ఏమోనే మసి మాసు మా సీనియర్స్ స్టేటస్లు స్టోరీలు ఏం పెడ్తరు తెలుస రిషి
ఎందుకు వాళ్ళు అయిపోయినాయా
అయిపోలే ఇప్పుడు సెవెన్ సేమ్ అయిపోతే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతది
అవునా
అయితే వాళ్ళు ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ రావట్లేవని ఆ సినిమాలో మగధీర సినిమాలో ఓ పైలట్ దించు దించు అంటడుగా వాడు
హ్మ్
అయితే దానిక్ మేమేం ఏం పెట్టిర అంటే కేఎన్ఆర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ డే ఎగ్జామ్స్ డేట్ దించు దించు అని మేము పెట్టినా అయితే అడకిందండి దించో దించ అని మోతుకుంటాడు అయితే అక్కవాళ్ళ కదే రీల్ ఏడ దొరికిందో ఏవో ఇగ అందర్ స్టోరీలు పెట్కూరు
ఎవరో క్రియేట్ చేసింటారు ఏ ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అయ్యే మిమ్స్ గానీ ఆ రీల్స్ గాని అన్ని మన ఏజ్ వాళ్లే గా పెట్టేది
ఆ
అట్లే మీ దాంట్లోనే ఎవరో ఒకరు పెట్టి ఉంటారు
ఏ అది క్రియేట్ చేసిందే
హ్మ్ హు అయితే సేమ్ యూనివర్సిటీ మీలాగే ఎవరికో రాకుండా ఉంటాయిలే
ఆ
ఇంకా మరి
కౌన్సస్ అడ్మింట్ చేయాలంట
ఎప్పుడు
ఇప్పుడే
ఎం దరిద్రమే
ఏ నేన్ జేయనులే నేను ఈ రోజే వచ్చినాగా
హ్మ్ హు
రేప్ చేస్త్ ఇంటిక నుంచి వచ్చిన రోజు చెయ్యారు ఎవ్వరు కూడా నెక్స్ట్ ఎంచి చెయాలి ఇంకా అందరితో పాటు
ఉమ్ హ్మ్
మ్మ్ ఆ రోజే ఇంటికాన్ నుంచి వస్తాం గా మరి పేరెంట్స్ క వచ్చినా ఇదని మాట్లాడుకుంటారు కదానే
హుమ్మ్
ఆ మళ్ళీ ఎన్ని రోజులు ఇంటికా ఉండి ఉండి వచ్చి మళ్ళీ హాస్టల్కి రాంగానే ఉండాలని కూడా ఎవ్వరు ఉన్నారుగా
హమ్
అట్లా
మంచిదేలే మళ్ళీ రేపు ఇయ్యాలి గా అట్లయితే
ఆ రేపు మార్నింగ్స్ సడ్మిట్ చేయాలి
ఓ రేపు ఎగ్జామ్ ఉంది నాకు ఒకటి రేపు ఒకటి ఉంది మళ్ళీ శనివారంతో అయిపోతేనాయి
ఆహ
శనివారం అయిపోతాయి శనివారం తిరుపతి వెళ్తున్నా శనివారం కాదు ఆదివారం వెళ్తున్నా సోమవారం పొద్దున్న నే అక్కడ దిగుతాము ఆ సోమవారం మొత్తం ఆ ఒక్కటే అక్కడ దర్శనానికి సరిపోతది మ ఒకవేళ తొందరగా అయిపోతే మంగళవారం లోపు అయిపోతే బుధవారం తిరిగి వస్తా లేదు అంటె ఇగ తొన్ బుధవారము గురువారము వచ్చేస్తా వెనక్కి ఇంటికి
ఆహా
మొత్తం ఇప్పుడైతే ఆరుగురమే వెళ్తున్నామే
ఎవరు మీరు మొన్న ముగ్గురు
మా క్లాస్సొల్లు ముగ్గురు
అహా
కర్ణాటక వాళ్ళు వాళ్లు నలుగురు వస్తా అన్నారు ఆరుగురం ఉన్నాము ఉ బట్ ఇకిన్ ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళ నలుగురులో డౌట్టు వస్తాము ఇద్దరేమో ఒకసర్ వస్తాం అంటారు ఒకసారి రాము అంటారు ఇంక ఇద్దరేమో ఇంగా తెలీదు ఇంగా వాళ్ళు చూస్తాం లాస్ట్ వరకు వచ్చేకు చు ప్రయత్నిస్తా లేకపోతే ఇంగా రాను అనుకుంట అన్నారు వాళ్ళు
అహా
కొలవేల వాళ్లు కూడా వస్తే మొత్తం పదకొండు మంది వెళ్తాం వాల్ రాకపోతే ఏమి ఆరుగురం మె ఇక
అహా
ఊ
మరి అన్నయ బాగానే పంపిస్తును కదా
అమ్మ ఎంత బతిమలాడినానమ్మ పంపించేకి
ఊ
బతిమిలానాన ప్లీజ్ నాన్న నాన్న ప్లీజ్ సర్లే ఇంగా పంపియకపోతే నేనేం బోన్లే ఇంగ పోయినా నేను ప్రశాంతంగా ఉండలేను అంటే ఇగ సర్లే వెళ్ళు హు ఫ్రెండ్స్ అందరితో అంటున్నావా ఇంగా జాగ్రత్ తేడా పోయినా జాగ్రత్త ఉండాలి కలిసిమెలిసి పోవాలే కలిసి రావాలే గొడవలు కొట్లాటలు ఉండొద్దు ఆడ ఇంగా అంత దూరంగా కాబట్టి ఇంగా జాగ్రత్ త పోవల్ నువ్వు ఏడ పోయినా ఇగ ఎనక ముందు చూసుకో అని వంద రూల్స్ పెట్టి ఒప్పుకుండు
అక్కడ తప్పిపోయినం అనుకో దొరకమె తల్లి బొచ్చడు మంది ఉంటారు
ఊ అదే అందుకే నాన్న భయపడ్డాడు ఫస్ట్ లో వద్దు మనం పోదాం తర్వాత అనుకుంటా అన్నడు లే గాని ఏమో మనం పోయేద్ మళ్ళీ పో త్తం పోవాలనుకుంటే కానీ ఫ్రెండ్స్ అందరూ ఎళ్తున్నారు వాటికి వాళ్ళతో ఎళ్తే బావుంటది కదా
అవునులే ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్మెంట్ వేరే ఉంటది ఫ్యామిలీ తోటి వేరే ఉంటాదిలే గానీ
అవును
లకు తిరుపతి లడ్డు తీసుకురా రిషి
ఆ తీసుకురాకుండా ఎట్లుంటానే
తీసుకొస్తాలే కానీ మళ్ళీ బ్యాంగుళూరు అలానే సిటీకొచ్చి పోతావా
ఆ అటే వస్తా ఊ పుణ్యక్షేత్రం నుంచి ఆ ఇదికిరా ఇంటికి పోవాలని అనుకునే ముందు మధ్యలో ఎన్ని రోజులు హాలిడేస్ వచ్చినా తీసుకోలే
ఆహా
ఇంగ ఎగ్జామ్స్ అయిపోయినాయి గా ఇప్పుడు ఎట్లాగో ఇగ ఫ్రీగా ఉంటాము పైగా హాలిడేస్ సెమ్ హాలిడేస్ ఇస్తారుగా
అయితే ఈసారి ఖచ్చితంగా మా హాస్టల్క్ కి రావాలి నేను
ఉమ్ సరే
లడ్డూ తీసుకొని రా లొకేషన్ పెడతా ఇంగా రా
ఫస్ట్ నీ ఫోను నీ ఫోన్ నీ దగ్గరుంచుకో చూస్తా అప్పుడు
ఉన్నప్పుడే రా
ఉన్ ఫోన్ నీ చేతికొచ్చినప్పుడు చెప్పు వస్తా
ఆళఅది నా చేతికి ఎప్పుడూ రాదు నేను నీకు ఎప్పుడూ చెప్పలేను గానీ నాకాడున్నప్పుడే నీకు ఫోన్ చేస్తా అప్పుడే రా
ఆ అదే నేను అంటున్నా నీ కాడ ఉన్నప్పుడు చెప్పు ఫస్ట్ వారం అయితే అవ్వదేమో రాడానికి ఎందుకంటే ఒదినకి ఎగ్జామ్స్ ఉన్నాయి గదా
పుం
తను వస్తది నేను ఇంటికి వచ్చే టైంకి తను కూడా వస్తది
ఊ
నేను మేబీ ఎనిమిదో తారీఖు వస్తే వస్తా ఇంటికి వదినకి వదిన తొమ్మిదికి ఇంటికి వస్తది హైదరాబాద్ కి వస్తది టెన్ను టువెల్ వరకు అవుకున్న ఎగ్జామ్స్ టెన్ లెవెన్ టువెల్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఉందో లేదో తెల్వదు ఫైవ్ డేస్ ఉన్నాయంట టెన్ టు ఫైవ్ అనుకుంటా ఫిఫ్టీన్ అనుకుంటా
ఆ
ఇంగ అప్పుడు ఇంగ తను ఎగ్జామ్ కెళ్తది గాటికి ఇంట్లోనే ఉండాలి నేను ఉమ్ లేదంటే వదిన తోటి తోడుగన్ ఎళ్ళాలి లేదంటే ఇంట్లోనైనా ఉండాలి పాపని చూసుకుంటా సండే యా బయటికి రావచ్చుగా నువ్వు
తాతయ్య ని అడుగుదానులే
రా ఎలాగో వదిన గూడా వస్తుందిగా అందరం కలిసినట్టు ఉంటది నీకూ రెండు రోజులు రిలీఫ్ వొస్తది హాస్టల్ నుంచి బయటకొచ్చామని
ఎప్పుడే బోనాలు
పంతొమ్మిదో తారీఖు అన్నారే ఈ నెల
ఆ అయితే బోనాలు కోసం మళ్ళీ
బోనాలకి నేను ఉంటానో ఉండనో తెలియదు నాకు సేమ్ హాలిడేస్ ఎన్ని రోజులిస్తారో చెప్పలే ఇంకా
ఆ ఏదైనా పోయ్యే లోపల వస్తాలే
అదే ఒకవేళ సేమ్ నాకు తెలిసి నాకు తెలిసి రెండు మూడు రోజులల్లా సెమ్ హాలిడేస్ అంటే హాలిడేస్ అని చెప్పరు ఇన్ని రోజులు హాలిడేస్ అని అన్లె ఇప్పుడు చెప్పర్లే గాని నెక్స్ట్ సేమ్. ఎప్పటినుంచి నుంచి స్టార్ట్ అయితదో డేట్ చెప్తారు దాన్ని బట్టి మేము ఆ రోజు వరకు. హాలిడేస్ అని అనుకుంటాం ఇగా.
ఉహు
అట్లా.
ఉహు.
ఇంకా దాన్ని బట్టి తెలుస్తది ఎన్ని రోజులు ఇస్తారో.
ఊ.
నైన్టీన్త్ కి బోనాలు ఉంటే. మళ్ళీ వారంకి. ఇంకా అక్కడ అన్ని చుట్టుపక్కల స్టార్ట్ అయితాయి నాకు తెలిసి. ఈ. నైన్టీన్త్ ఆదివారం అయిపోయిన తర్వాత మళ్ళ వచ్చే ఆదివారంము లేదంటే. ఆ తర్వాత ఆదివారంము పెడతారేమో మా దగ్గర.
గోల్కొండ బోనాలు అయిపోయినాయి అనుకుంటా కదా నే.
ఏ అయిపోలేదు అదే పంతొమ్మిది తారీకు.
అవునా.
ఫస్ట్ మొదలయ్యేది గోల్కొండ బోనాలు అవే పందొమ్మిది తారీఖ నుంచి. ఈ సంవత్సరం బోనాలు స్టార్ట్ అయితాయి.
ఆ. ఈ సారి అతే ఖచ్చితంగా గోల్డ్కొండ బోనాలకి పోవాలనే రిషి.
అదే రా నువ్వు ఖచ్చితంగా నేనైతే గోల్కొండ బోనాలకు ఉంటాం మన ఇంట్లో బోనాలకి. అదే డౌట్ ఎందుకంటే ఎలాగో నాకు సెలవులు ఇచ్చేది. నాలుగో తారీఖు నుంచి. ఎట్ లేదన్నా మినిమం ఒక పది రోజులన్న ఇత్తారు అంటే. పద్నాలుగు పదిహేను వరకు ఒకరిరు పది రోజులు ఇచ్చారు ఇకో పదిహేను వరకు ఉంటాయి. ఇంకా నాలు రోజులు అయితే ఆదివారం నాలుగు రోజులు ఎక్స్ట్రా తీసుకోవాలే. ఖచ్చితంగాం పోదమ సార్న్నూరా. పోయ్య అద్దాం నువ్వు వచ్చావు అనుకో నాన్న కూడా నాకు పంపిస్తాడు. తోడుగా ఉండవుగా. ఇంకా మరి.
కోల్కడ వాళల్ ఫేమస్ అంట.
ఆ ఫస్ట్ మొదలయ్యేదే ఆడగదా అది ఎంత ఫేమస్ కాపోతే ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభిస్తారు
ఊ.
గోల్గొండ చూసినాను నేను కాని బోనాలు ఎప్పుడుకి. బోలే బాగా జనం ఉంటార అమ్మ రద్దీ. సరేలే మరి మళ్ళీ తర్వాత చేస్.
ఆ సరే.